హలో
చెప్పు ఏంది
ఏం చేస్తున్నావు.
స్కూలు. హలో
ఏం చేస్తుంది. నువ్వు వినిపిస్తుందా.
ఈ పిల్ల ఫోన్ దేనికి పనికిరాదబ్బా ఏం ఫోన్లు కొన్నారో ఏమో.
వినిపిస్తోందా.
వినిపిస్తుంది చెప్పు.
ఏం చేస్తున్నావ్.
లే
ఏం ఆర్డర్ దండిగా పెడుతున్నావంట.
ఆహ్.
ఏం ఆర్డర్లు దండిగా పెడుతున్నావంట ఫ్లిప్కార్ట్ లో.
నేనేం ఆర్డర్లు పెట్టలేదమ్మా ఈ ఫోన్ ఒకటి నొక్కితే ఒకటి పోతంది భయందీ. అది చెప్పిన మాటవిన్నట్లే. పిల్లలాగే ఫోన్ కూడా చెప్పిన మాట విన్నట్లే.
అట్లా ఉంటది మనతోటి మినిమం ఉంటది.
మినిమమ్ మేన్.
ఏం బయటికి పోయింటి వంట. అట్ట
ఏదో షాపింగ్ కి పోయింటిమి.
అంతా నీదే అయిపోయిందే పండగ అంతా.
అంత నాదే.
నీదేనా.
డబుల్ గన్.
ఏమట్లా.
మీరు మినిమం ఉంటది కదా మీరు అందుకు.
ఏమి ఇంటికి వెల్. పోతున్నావా ఫెస్టివల్ కి.
ఉమ్
ఇంటికి వెళ్తున్నావా.
వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి.
చూడాలే.
వెళ్తా ఖచ్చితంగా వెళ్తా హాలుడేస్. ఇచ్చినలే పోతా మాకు ఇచ్చినాడమ్మ మామ్ మా వాళ్ళు మంచోళ్ళు.
మాకు ఏందో క్రైమ్ ట్రైనింగ్ అంట పాడంట పరదేశ అంట
బాగా ట్రైనింగ్ చేసుకోండి
చేసుకుంటాంమ్మా చేసుకోవాలి తప్పదు లేకపోతే తీసేస్తారు
కాదు ఆ పిల్ల పెళ్ళికి పోవాలంటే ఆ పిల్ల రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే పోదాం
ఓకే కానీ మీర మీరద తెచ్చుకల బాక్సులు
బాక్సులు మేమే తెచ్చుకోవాలనా గ్యాస్ తో పరిస్థితులు బాలేవు
బయట నుంచి తెచ్చుకోకూడదు హాస్టల్ ఫుడ్డ తెచ్చుకో ప్పుల్ తెచ్చుకొని అడొచ్చి తినండి
వాళ్ళు షాపింగ్ నాతో చేయాలంటే నేను తక్కువ రేట్లలో షాపింగ్ చేస్తానండి
అడికి పిలిచా పో మారతలి బ్రిడ్జ్ మన్న పోయినా మ
వాళ్ళ అంత చీప్ ఏరియాకి రారన్నమాట వాళ్ళు అంత కోస్ట్ ఏరియా లేపోతారు
అవునా ఓకే వెళ్దాం లేపో పండగ అయిపోయాయి నాకు
హ
భడగ గద
కాదు ఏం కార్ లో ముప్పై ఎనిమిది వేలకి ముప్పై తొమ్మిది వేలకి ఆర్డర్లు పెట్టుకనిన్నావు
కళ్డ్లు మంచివి కాదు కదా
మది
పెట్టిన్
మీరంతా హైక్ కాస్ట్ బిడ్ల్ కదా అని కాట్ లోనేనా కార్ట్ లోనే లక్ష రూపాయలు పెట్టినావ అంటే నువ్వు ఉండాల్సిన దానివే పిల్ల
అంటే అన్ని చూసిన వల్ల కొంటామా పెట్టుకుంటాం నేత్రానందం
స్పిన్ బైక్ ఏం చేసావు
స్పిన్ బయ్యా
స్పిన్ బైక్ పదిహేడు వేల ఐదు వందలు
ఏన్ అది ఏంది
ఏవో ఉన్న లావుకి తొక్కు పొట్ట తగ్గిది ద్దా అనుకున్నావు ఏమే గాని ఆ
వేరే వాళ్ళ యాడ్ చేసుకునే ఎంట్రీ
ముసలోళ్ల చెప్పులున్నాయి
ముసలోల్ల చేప్పుల ఉన్నాయి. అమ్మాయిలవ అబ్బాయిలవ
మీ యే అమ్మాయి లవే
అమ్మాలువేనా ముసల్లోలవేముండవే
ముస్లోలవేమే మారీ తెలీదు హ్ హ్
నీకేం కావలో చూడు నా ఆటితో ఏం పని నీకి
నీ కాట్లో ఏమన్నా బాగుంటాయి. నొక్కేద్దామని
నొక్కేస్తావ్ నొక్కేస్తావ్ చెప్పులు చూస్తన్న అవి మోచివి చూసాన చూసన చూసిన ఎందుకు బలెవ్ అట్లాంటి మనకు నచ్చుతాయి.
వి కాబట్టి
సన్యాసం పుచ్చుకుండేది బెస్ట్ సన్యాసం పుచ్చుకుంట.
ఆల్ ది బెస్ట్ బడ్స్ కు పెట్టుకోవాలి. ఒకటి నాకు బడ్స్ మంచివి లేవు
బడ్స ఏడ బోటో తీసుకో బాగుంటాయి.
బోటా
హ్
చిప్పొద్దు.
బోట్ కంపెనీ అమ్మా షిప్పు కాదు.
ఏమే
చూద్దాంలే మళ్ళా లేకపోతే నాకొకటి ఏడ యాపిల్ కొనియే
నీకు యాపిల్ కొనియాన్ల అంత బడ్జెటే ఉంటే ఇంతేలా వ ఆపిల్ కొన్నియల ఓకే
యాపిల్ ఫ్రూట్ గా. యాపిల్ ఎయిర్పోర్ట్స్
కొనీ ఆన్నాం ఇప్పుడే కొన్నిస్తా
వద్దులేమ్మా యాపిల్ తిని హెల్త్ తేడ మంచిగ జేసుకుండేది
నువ్వు మెయింటైన్ జేసే ఫోన్ కి నువ్వు అడిగేదానికి ఏమన్నా సంబంధం ఉందా
అందుకే ఆపిిల్ ఏర్పోట్స్ అడిగినా
అదే నువ్ నువ్వు ఆ బర్డ్స్ అని మెన్షన్ చెయి ఆపిల్ని మెన్షన్
నా నా హెచ్ నా ఎయిట్ డబ్బుస్ చూడ ఒకసారి ఒకటే ఉంటది ఓ చౌకే ఉంటు రెండు చెవులిక్ ఉంది
అ
ఫస్ లోసన్
ఉ అది ఎవరికన్నా ఇచ్చి వచ్చినవా ఏంది
అది ఎవరు తోలో పెట్టుకున్నారు అది పడేసి ఉన్నారు అది మా డాడీ ఏందో ఇది చూడు అంట అంటే ఏంది డాడీ అంటే
అంటే అది కూడా నువ్వు కొన్నింది కాదు పక్కనళ్లే
కొన్నిండేటివే ఉంటాయి ఇంట్లో
మేం నమ్మం నీదంటే అది పక్కనోళ్ళదంటే నమ్మ
అది పక్కనోళ్లదే అది మా డాడకి దొరికకి నేను తీసుకున్నా అది మొన్న మా అన్నది పోయిందంటే ఇంక సరేలేని నాది చి దానం జేసి నేను ఇది తీసుకొని వచ్చను ఏం చేసామమ్మ పెద్దోల్లకి చెయ్యల్ల గదా సహాయాలు పిల్లోల్లు అర్థం చేసుకోవాలి కదా ఊ ఇంకేంటమ్మా సంగతులు ఎక్కడ పోయింటివి ఏం చేస్తవి ఈ రోజు
విశల్ మార్ట్
విశాల్ మార్ట్ పోయింట్
ఎస్ నువ్వెక్కడ పోయింటివి
నేను డి మార్ట్కి పోయింటమ్మా మా రూమ్ లో ఒక అమ్మాయి ఉందిలే పోదామంటే పోయింటిమి నలుగు వేలు బిల్లు జేసిమి ఇద్రం గలిసి
అంతే గదా జస్ట్ నాలుగు వేలు లేగ
ట్ నాలుగు వేలే అంటావు బా అంటావు హ ఇంకా
చప్పాలి చెప్పాలి
మాదేముందమ్మా బ్యాచలర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్ సలం సాయంత్రం నేను పానీపూరి తిన్నా పో
మనిషివయితే కదా
మనిషిని కాబట్టి తిన్నా నేను మా ఫ్రెండ్ తిన్నాం
నేను ఒప్పుకోను
ఈ మనిషి దేవతని
ఎవరు చెప్పిరు
నేనే నన్ను మా ఫ్రెండ్ మొగర
కరెక్ట్గా చెప్పినాడు నేను అబ్బాయికి నేను అబ్బాయిని మెచ్చుకున్నా అని చెప్పు
ఏవన్నా ఇది కొంటున్నా అది కొంటున్నా అమ్మాయిలు సంబంధించి చెప్పినావా అంటే నాకు అవన్నీ ఇష్టం ఉండదు అంటే అందుకే నేను మొగరాయడు అనేది నిన్ని
కరెక్ట్గా అన్నాడు అని చెప్పా
తప్పు పుట్టినావంట
ఎంత మంచిగా చెప్పినాడో అసలు
ఆ
ఎంత మంచి చెప్పినాడో
చెప్నాడు చెప్న
అవును బోట్ లో నాయిస్ రెడ్యూస్ ఉంటందా
నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటాయి
ఏంది ఇత్తునయ్ ఒక్కొక్కటి
తక్కువ కూడా ఉంటాయి చూడు బోట్ వన్ థర్టీ వన్ చూడు
బోట్ వన్ థర్టీ వన్ ప్రో
ప్రో కాదు జస్ట్ వన్ థర్టీ వన్ మింత్రాలో కూడా ఉంటాయి మింత్రా మింత్రాలో ఫస్ట్ ఆర్డర్ చేస్ వస్తే ఫస్ట్ ఆర్డర్ చేసే టూ ఫిఫ్టీ ఏమో ఆఫర్ ఉంటది చూడు మింత్రాలో
ఏమో నువ్వే వచ్చి చేయిపిద్దురా
చేపిస్తాంనులే మళ్ళా
ఆ బోటు ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి వన్ తర్టీ వన్ ఎ
ఏంది వినిపిలే
బోటు వన్ థర్టీ వన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది
ఆహ్ చీప్ అంటే అది బాగుంటాయి మీ రూమ్లో ఒక అమ్మాయి యూస్ చేస్తాండే ఎదురుగా బెడ్ సింగిల్ బెడ్
ఆ బోట్ కాదే మరి ఫోన్ వచ్చినప్పుడు ఎందుకు తీసేసి మాట్లాడుతుది
అవునా ఏమో మళ్ళా ఆమెకు ఇష్టం లేదేమో
ఆహా విన్నపాడు అద అనుకుంటంటా
అవునా మా వాళ్ళు మా వాడేది బోట్ త్రీ ఎయిటీ వన్ గుట్టు బోట్ త్రీ ఎయిటీ వన్
బోట్ ఎయిర్పోర్ట్స్ త్రీ ఎయిటీ వన్ ట్రూ వైర్లెస్ బర్డ్స్ ఏదో గో బౌల్ట్ ఉంటది
గోబల్ టైమోన్కుదు అ బోట్ అయితే వాడినాము బోట్ త్రీ ఎయిటీ వన్ వాడినాము
బోట్ త్రీ ఎయిటీ వన్ లేదు
త్రీ ఎయిటీ వన్ లేదా సరే ఆర్డ్రస్ పన్నట్ వన్నా సరే ఆర్డర్స్ లోకి పోయి సరే ఆర్డర్స్ లోకి పోయి బోట్ అని ఎంటది ఇంటర్ తీసినావా
ఇంటర్ చూసిన రవాలే
బోట్ బియో బివో ఏటి
బివో ఏటీనే చేసిన
రాలేదా
హ
ఎది ఎట్ల అవుతుంది ర వస్తుంది ఏ బోట్ అంటే
రాలేదు పప్పా
అవునా చూస్తాలే మల్ల
ఏం చూశావో ఏమో
బోట్ వన్ ఎయిటీ వన్ ఫోటో వెట్టు
ఆహ్
ఓకే బోట్ వన్ ఎయిటి వన్